హలో
గుడ్ ఆఫ్టర్నూన్ మేడం
ఆ గుడ్ ఆఫ్టర్నూన్ అండి బాగున్నారా
ఆ బాగున్నాం మేడం మీరు బాగున్నారా
ఆ బాగున్నాం ఏం చేస్తాళ్ళు
మేబీ ఏం లేదు మేడం ఇలా కూర్చుని ఉన్న ఇంటికాడ
అవునా
ఉమ్మ్ మీరేం చేస్తున్నారు మేడం
ఓ ఏముందండి ఏం లేదు ఖాళీగా ఫోన్‌లో రీల్స్ స్క్రోల్ చేస్తా ఉన్నాం
ఉమ్మ్మ్
ఉమ్మ్
అంటే మొత్తం ఇంస్టాగ్రామ్ యూస్ చేస్తున్నారనండి మొత్తానికి
అంటే మొత్తం ఏం కాదు కొంచెం అంటే కొంచెం ఖాళీ టైమ్‌లో
ఇంకా ఖాళీ టైంలో ఇంకేం చేస్తారు మేడం ఇంకా అంటే ఇస్టాగ్రామే ఉన్నది ఇంగ మనకి టైం పాస్ అంటే
అంతే ఇంకా ఇన్స్టాగ్రాము
ఉమ్మ్
అంటే ఇన్స్టాగ్రామ్లనే కదండి కొత్త కొత్తయి అంటే న్యూ అప్డేట్స్ అన్ని ఇప్పుడు కొత్తగా వచ్చేటియి అన్ని ఇన్స్టాగ్రామ్‌లోనే ఎవరు పెట్టినా లైవ్ అయినా పెట్టుకుంటా ఉన్నారు ఇంకా అదే ఎక్కువ యూజ్ చేస్తారు ఇంకా యూట్యూబ్ అంటారా అదే ప్పుడెప్పుడో పెట్టినాయి ఉంటాయి సర్చ్ చేసి మరీ చూడాలి ఎందుకు అంతా టైం అనేసి
ఉమ్మ్ ఏదనా కొత్త ట్రెండ్ అచ్చినా కానీ ఇన్స్టాలోనే వస్తాది ఫస్ట్
ఆ ఇన్స్టాలోనే ఇంకా మీరు ఖాళీ టై ఆ
ఆ నేను కూడా ఖాళీ టైంలో ఇన్స్టా వాడతా మేడం
ఇన్స్టానేనా అంటే ఆ కొంతమంది అయితే ఖాళీ టైమ్‌లో యూట్యూబ్ యూట్యూబ్ అని చూ
ఏ నేను అంత అంతా నా ఫ్రెండ్స్ ఉన్నారు యూట్యూబ్ చూ స్తారు కానీ నాకంత యూట్యూబ్ చూ అంతా మంచిగా అనిపియ్యదు మేడం ఏదున్న ఇన్స్టాగ్రామ్‌లో టైం పాస్ చేయడం అయితే ఇన్స్టాగ్లోనే ఏమంటే కొత్తయి ఏమనా వచ్చినా కానీ కనబడతాయి మనకి
ఆ అవును మళ్ళీ ఏమంటే
చేసినయి చేస్తా ఉంటారు
ఆ మళ్ళీ ఈ మధ్యలో కొత్తగా వ స్తున్నాయి కదా ఇవేంటి పాకెట్ ఎఫ్ఎం అని ఆ మూవీ బ్లాస్టర్ అని చానా చానా అవ ఆ నెట్ఫ్ల్‌‌క్స్ అని చానా ఉన్నాయి అవి యూజ్ చేస్తారా ఏమన్నా
ఆహా లేదు మేడం
మ్మ్ఉమ్మ్
ఉహు
మరి మీ మూవీస్ గిట్ల చూడాలంటే థియేటర్కి వెళ్తారా.
లేదు మేడమ్ టీవీలో ఇంట్లోనే చూస్తాం మూవీస్ కట్ట ఇల్లా ఎక్కు
అంటే కొత్త మూవీస్ వస్తారే నా నాకు ఇష్టమైన హీరో కదా వెళ్ళాలి చూడాలి అట్లే ఏం ఉండ
ఆ అట్లా అట్లా వె అట్లా వెళ్తా మేబి తక్కువ మేబి. ఎందుకంటే మన ఇంట్ల హాట్స్టార్ ఉన్నది ప్రైమ్ ఉన్నది. దాంట్లో టీవీలో పెట్టే టీవీలోనే వైఫై ఉన్నదియితే ఇంట్లో వైఫైతోనే చూస్తాం మడం ఇంట్ల
ఉ అవును చాలా మంది అట్లనే చూస్తాలండి కానీ ఈ రోజులలో. అట్లా చూడ్డమే బెటర్ లేండి బయటకి వెళ్తే టికెట్ ప్రైజు మామూలుగా లేదు.
మరి టూ హండ్రెడ్ అట్లా పోయినాక మళ్ళ టూ హండ్రెడ్ పెట్టి టికెట్ తీసుకొని. దాని తర్వాత మల్ల ఇంటర్వవెల్ తర్వాత ఏమనా తినలన్నా కూల్ డ్రింక్ తాగాలన్న. మళ్ళ హ్రెడ్ త్రీ హండ్రెడ్ అదో ఏదో మనం త్రీ హండ్రెడ్ పోనులో రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి. టైమ్ తీసుకున్నాం అనుకోండి ఇంట్లో అందరు కలిసి చూడొచ్చు.
అందరు కలిసి చూడొచ్చు మళ్ళీ నెంబర్ ఆఫ్ మూవీస్ చూడొచ్చు.
అవును
మ్మ్
ఇగ అంతే ఇగ నేను కూడా అంతే చేస్తాను ఏదన్న. బాలీ హాలీవుడ్ మూవీస్ చూడాలన్నా కానీ. ఇంట్లో ఎవరు లేకుంటే చూస్తాను లేకుంటే మొబైల్ లోనే చూస్తాను.
ఉహు.
ఉ హాలీవుడ్ ఇ ఇప్పుడు అందర్ ఫ్యామిలీతోని చూడలేం కద మనం.
అవునవును ఇంకా మీ. సైడ్ ఏమేం ఫెస్టివల్స్ మంచిగా జరుపుకుంట అంటే ఎక్కువ జరుపుకుంటారు.
సువాల్స మాది ఎక్కువ అన్ని ఫెస్టివల్స్ మంచిగా జరుపుకుంటారు మ అందరు కలిసి. మొహరమ అయినా కానీయండి బకిరీదైనా కానీయండి. రంజాన్ అయినా కానీయండి ఇటు దీవాళి అయినా ఓకే. దసరా దీవళి కూడా చాలా బాగా జరుసుకుంటాం మేము కూడ దసరా దివాళి నా దసరా ఇక్కడ మాకు ఒక గుట్టా మీద ఉంటది ఒకటి అక్కడ రావణ్ సూరున్నీ కాలాబెడతారు
అవును
అందరు గుట్టపైకి వేస్తారు అందరు. ఉ టోటల్ మొత్తం మా ఏరియా మొత్ త్తం అన్ని ఉంటాయి అకడ అక్కడ ఒకటి
అంటే గుట్ట పైన పెడతారా మీరు ఆ రామణాసురుని.
ఆ ఎక్దమ్ గుట్ట పైన అందరు కింది నుండి అందరు పైకి ఎక్.
ఆహ అంటే అది బ అది దసరా రోజే కదా.
అవును మేడం దసరా రోజే అది.
ఉ
ఉ చాలా బాగుంటది అందరు అస్తారు మళ్ళీ అక్కడ చెట్టు జమ్మి చెట్టు ఏమో ఉంటది. అందరు జాకులై అని తెంపుకుంటా ఉంటారు అందరూ. పచ్చిక ఆ ఈ చీక చియ అందరు ఒక హగ్గు చేసుకుంటా ఇచ్చుకుంటా ఇస్తారు ఒక్కొక్కళ్ కళ్ళు ముతారు అవి చూస్తాంటాం
అవున మీరు కూడా వెళ్తారా దమ్ ఆ చెట్టు దగ్గరికి.
ఏ లేదు మేడం అంటే ఇక ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల చెట్లు ఉంటాయి కాబట్టి అందరు తెంపుతూ ఉంటారు మేము అడ చూస్తా ఉంటాము మేబి హ్మ చుస్తా ఉంటాను కాబట్టి చూస్తా
ఉ
ఇంకేంటిదంటే మేడం వాళ్ళు ఫ్రెండ్స్గా ఇక్కడి అన్ని దుకాన్లు ఉంటాయి అని గుట్టా పైన ఐస్ క్రీమ్ అవి తయారు ఉంటాయి ఆ టైం పాస్ త కుంట చుసుకుంటే టైం పాస్ చేసుకుంటా ఉంటాం మీద మీ ఫ్రెండ్స్
ఆ హ అంటే ఒక జా జాతర లాగా జరుగుతుంది అనుకుంటాం మీ సైడు
ఆది కాద
మా సైడ్ జాతర లాగా జరగదండి ఉగాదికి జరుగుతది జాతర లాగా ఇక దసరా అంటే హ్మ్ఇంకా బ అమ్మకైతే నవరాత్రులు అంటారు కదా అమ్మవారిని పెడతారు భవానీ మాతని భవానీ నా దుర్ దుర్గ మాతను పెడుతారుగా
పక మత్ పక్కా మడానేనా అవు
ఆ బతుకమ్మ టైం లోనే వెడతారు నవరాత్రులు అంటారు
ఆ హా
అ అప్పుడు పెడతారు అంటే మీ సైడ్ పెట్టారా బతుకమ్మ అప్పుడు
పెడతారు కానీ బతుకమ్మ పెడతారు దసరా టైంలోలా పెళ్తా మనం
అంటే బతుకమ్మ టైమ్ లోనే పెడతారు నవరాత్రులలా పెడతారు పెట్టి దసరా రోజు జో అన్నా లేదంటే దసరా తెల్లారి అన్నా హ నిమర్జనం చేస్ తరు అంటే చెరువులో వేయడమా అట్లా చేస్తారు ఉ ఆ కని పర్ నైన్ డేస్ సేమ ఉండాలి అమ్మవారు సేమ్ వినాయకుడు ఎట్లు ఉంటారు అమ్మవారు కూడా అట్లుంటారు అండి
అవును అవును
ఆ అట్లా కానీ బావుంటాది
అవును హ అది కూడా బాగా అది కూడా చాలా బాగా చెప్పుకుంటారు ఇతో
హు అంటే ఇంకా మా దగ్గర దసరా రోజు ఇట్లా కత్తితో ఈ యటను నరకడం అట్లా చెస్ తరు ఆ మీ సైడ్ చేయరా అట్లా
చే చేయరు మేడం
అంటే పెద్ద కత్తి ఉంటది అది చాన పెద్దగా ఉంటుది దాంతోటి ఒక్కటేసారి నరుకుతారు యాటను
ఊ లేదు ఇక్కడ లేదు మెడం అవి
ఆ మా సైడ్ అట్లా చేస్తారు ఇంకా చ అట్లా నరికినప్పుడు ఆ రక్తం వస్తుది గదా మేకకు వచ్చినప్పుడు అందరూ ఒకళ మీద వొక్కళ్ళ పడి ఉరుకుతా ఉంటారు అసలు బొట్టు పెట్టుకోవాలని చానా అప్పుడి ఆ అప్పుడు చానా గొడవ అయితది పోలీస్ వాళ్ళు ఇట్లా సెక్యూరిటీకి బానే వస్తారు
ఊ
ఉ ఎందుకంటే ఆ టైమ్ లో ఆన
ఉ చెప్పండి చెప్పండి
ఆ అంటే మా నాన్న వాళ్ళ టైమ్ లో నంటా ఇట్లా దసరా జరుగుతంటే ఆ ఎవరో ఇంటా ఆ బొట్టు కోసం ఆతృతతోటి ఊరికిండంట దాన్ని నరికే టైంలో ఎట్లా అంటే వాళ్ళు దేన్ని చూడరు ఆఆ దాని తలనే చూస్తారు సో ఇతను ఎళ్ళేసరికి ఆ కత్తి వేటు ఈయనకు పడి చనిపోయిండు అన్నమాట
మ్మ్ఉహ్మ్
ఇంగ చ ఇంకా అట్లా చచ్చిపోతే అ అంటే ఆ కత్తితో నరికిన పర్సన్‌కి కేసు అవ్వడాలు అట్లేమి ఉండవంట
అరెరే ఆ
ఆ ఇంగా అది ఎవళ్ళ ఫాల్ట్ ఆ పక్క వాళ్ళదే అయితాది కదా ఉమ్మ్ అప్ప ఆ ఇంకా అప్పనుంచి పోలీస్ వాళ్ళు కొంచెం సెక్యూరిటీ ఎక్కువ ఉంచుతారు మా సైడ్ ఇవ్వా ఎవ్ ఏ విలేజ్‌లో నైనా కూడా
ఉమ్
అట్లా
మీరు వెళ్ళారా మేడం మరి
ఆ వెళ్దాం మేం ప్రతి సంవత్సరం వెళ్దాం
ఉమ్మ్ మరి మీకు సేప్తారా బ్లడ్ అనేది ఎత్తిపెట్టేది అందు
అసలు బ్లడ్ పెట్టుకోవడానికి అసలు పోనే పోము అంటే మా మామ మా అమ్మమ్మ వాళ్ళు చే స్తారు దసరా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాది ఆ కత్తి
ఉమ్మ్
ఆ మల్ల ఆ కత్తి అదే రోజు బయటికి తీయాలి దసరా రోజే మళ్ళీ ఈయాల పెట్టినామంటే మళ్ళ దసరా దాకా
దాన్ని ముట్టుడు ఉంటది ఏమో ఇగ
ఆహా ముట్టుకోవద్దు మళ్ళా కదిలియోద్దు పెట్టిన ప్లేస్‌లో అట్లనే ఉండాలి అంటే మళ్ళీ కదిలిచ్చినా ఏమన్నా చేసినా బలి కోరడాలు అట్లా అంటారు కదా ఆ అట్లా జరుగుతదంటా ఇగ ఎందుకొచ్చిన రిస్క్ అనేసి అట్లనే ఉంచుతారు అప్పుడు ఎళ్తాం కానీ బొట్టు దగ్గరికి అట్లా ఏమి ఎళ్ళ బొట్టు పెట్టుకోవడాలు అట్లా అంటే నేను మా మా మయ్య వాళ్ళు కూడా పెట్టుకోరు అట్లా బొట్టు నరుకుతారు గాని ఇంగ ఎవరి నమ్మకాలు వాళ్లకా
అంతేగా ఎవరి నమ్మకాలు వాళ్లవి ఎవరు నమ్మిపోతారో వాళ్లవే నమ్మితే అన్ని ఉంటాయి నమ్మకుంటే ఏం ఉండయ్ అది మనం మన మన మన మీదా డిపెండ్ అయి ఉంటయ్
ఆఆ అవును కాని బాగుంటదండి ఆరోజు మొత్తం కత్తినిమే ఏది తియాలన్నా ఆ డప్పులు అంటారు కదా
అవునవును
ఆ డప్పుల సప్పుడు తోటే తీయాలే దాన్ని ఆ మంచిగుంటది చూసిల్లా ఎప్పుడన్నా మీరు కనీసం అట్లా జరుగుతాంటే
ఆ ఇంకా మేడం దీవళి ఎలా జరుపుతారు మీరు
ఉమ్మ్ దీవళి కూడా బానే జరుపుకుంటాం అండి ఇంకా ఈ మధ్యాల్నే అయితే ఓంటే కొన్ని డేస్ కొంటే కొన్ని ఇయర్స్ బ్యా క్ అయితే బానే ప్రశాంతంగా జరిగేది అంటే ఎవళ్ళ టపాసులు వాళ్ళు కాల్చుకోవడాలు అట్లా మీ చిచ్చు బుడ్డి ఎక్కువ వ చ్చిందా మా చిచ్చుబుడ్డి ఎక్కువ వచ్చిందా అన్నట్టు ఉండేది గదా మనం
అవునవునవును
కానీ ఇప్పుడు యూతు బాబోయ్ మా యూత మీ యు త మా యూతా మీరు ఎక్కువ బాంబులు తెచ్చిళ్ళ మేము ఎక్కువ బాంబులు తెచ్చినామా
మొత్తం కాంపిటీషన్ అయితుంది
మొత్తం కాంపిటీషన్ అండి అసల టపాసుల సౌండ్ కు నై సరిగా నిద్ర కూడా ఉండదు తెల్లరి లేసి చూసర్ సరికి ఇంటి ముందుట మొత్తం ఆ బాంబుల కాయిదాలు ఆ మంటలు ఇట్ల గొడవైందంట వాళ్ళకి గొడవైందట వీళ్ళకు గొడవైందంట ఈ న్యూసే
మ్
మ్ పండగలు కూడా స మ్
నేను కూడా వెళ్తాను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తాను వాళ్ళు పిలుస్తారు
ఆ
ఇ వెళ్ళ మేము కూడా అక్కడ అలాంటీమ్ సెలబ్రేషన్ చేస్తం సెల్రేషన్ చెస్ ఆ రోజుగా అక్కడనే వాళ్ళ ఇంట్లనే అన్నం తంటాము మేము
మ్ ఆ అట్లా చే అట్లా ప్రశాంతంగా చేసుకుంటే ఓకే అండి కానీ పండుగలళ్ళ కూడా ఈ కాంపిటీషన్స్ అట్లా ఉండదు మళ్ళీ ఈసారి ఈ మధ్యలో ఏందంటే దీవళికి కూడా మా దగ్గర ఆయన ఉంటాడు కదా ఎవరో
ఎవరు
ఇప్పుడు దసరాకు రామణ సురుని కాల్స్తం కదండి
ఓకే ఓకే
అట్లనే దీపావళి కూడా ఒక బొమ్మను కాలుస్తాళ్ళు అయన పేరు నాకు తెలువట్లే చెడు కు సంకేతం కదా
మ్ హు అహ
పేరు గుర్తు రావట్లే కానీ అట్లా బొమ్మను పెట్టిగలుస్తాళ్ళు దసరా ఒక్కడ సరిపోదా అండి కలువడానికి చెప్పండి
కొత్త కొత్త ఏమేమో చేస్తాళ్ళు ఏమేమో చేస్తున్నారు లేని ఏదో ఫస్ కట నడిచిన దానికి ఓకే కోత్త మధ్యలో ఇది అయింది అది అయింది అని తెచ్చి మధ్యల చేయొద్దు
ఆ మళ్ళ ఆ బాంబులకి ఎట్లా అండి హార్ట్ అటాక్ వచ్చినట్టు అయితది అవి పేళ్తా ఉంటే
అవ్ కొద్ది సౌండ్ ఉంటా దా అవి
మామూలుగుండదు సౌండ్ భూమి అదురుతా ఉంటది
మ్
హార్ట్ అటాక్ ఉన్నోళ్ళు అయితే పోతారు
కోత మ్ చాలా అంటే చాలా బంబ్స్ పెడుతున్నారు ఈ మధ్యల కూడా అంతా కొంత ముందు కొంచెం మ్ అంతకు ముందు మా దగ్గర కుడా ఇట్లానే ఉండేది మేబీ ఇప్పుడు అంతా ఎక్కువ లేదు మొత్తం ఈ ఒక లడ్డి ఉంటది కదా టప్పకాలయ్ ఆ డీస్ పెట్టేస్తున్నా పట్ పట్ పట అక్కన్నే పాల్గుతున్నాయి అంత అస్ సౌండ్ ఒక సుత్లీ బంప్సే పెడుతున్నారు అంతనగ్ అది కూడా ఒకటేసారి వెళ్తే బమ్ అంటది ఎప్
అవును
మ్ మేబీ రాకెట్ లగే పెల్చుతున్నాయి సగ్ బాగా అంటే ఇట్లానే ఇగ తమ్మిదయితే
మ్ హు హు
మ్ ఎందుకంటే చాలా చి చిన్న పిల్లలు కూడా వస్తారు కదా
అవునవును
చిన్న పిల్లలు కూడా వస్తారు అన్నట్టుగా ఏం చేస్తు అంటే ఎక్కువ ఆన్ లో పెట్టడం తక్కువ చేసిళ్ళు రామన్ సూంలా అలా కొన్ని కొన్ని పెట్టేసి చిన్న చిన్న బంలల్లో పెట్టేసి లేద మొత్తం అది ఈ మన రాకెట్లు ఉంటాయి కదా
అవును
నవ పక్కా పెట్టటివ్ రా చ కళిన త సైడ్గు పెట్టేసి మత్తా మ మొత్తం పైన అవి కాలుస్తాయి కదా వెళ్తాయి కాబట్టి అవి అక్కడ పక్కకు పెడుతున్నారు
ఆహా ఓకే అండి మరి ఉంటారు థ్యాంక్ యూ ఓకే ఓకే